అ ఏం చేస్తున్నారక్క
ఏం లేదు మీరేం చేస్తున్నారు.
మా బాబు ఇప్పుడే పడుకున్నడు. వన్ సై అన్నం కల్సి లో
ఆ ఏంటి స్పెషల్ ఏం కర్రీ చేశారు
ఏ ఆలూ టమాటా చేసాను
ఆహా
ఊ ఇప్పుడే పడుకున్నడు బాబు.
అవునా
ఊ
మార్నింగ్ టిఫినేం చేసారు.
ఆ టిఫినూ, ఇడ్లీ చేసాం మార్నింగూ.
అవునా నేను ఇప్పుడే స్నానం చేసా.
ఆహా
ఊ
రేపు శ్రీ రామనవమి వెళ్ వెళ్తారా
ఆహా లేదు వెళ్ళను. మీరు వెళ్తారా
ఆ వెళ్ తామ్ రేపు
నేను ఈసారి వెళ్ళలేను. ప్రతి సంవత్సరం వెళ్తుండే. మంచిగ ఘనంగా సీతారాముల కళ్యాణం చూస్తుండే. పొద్దున్నే ఇంట్లో శుద్ధి చేసుకొనీ. ఇంట్లో శ్రీ రామనవాళకి దర్ ర్శనం చేసుకొని. అంజనేయ స్వామిని పూజించి ఆ తర్వాతా మంగళహారత్ కీ కొబ్బరికాయా, పసుపు కుంకుమా అగరబత్తులు తీసుకొనీ టెంపుల్ కి వెళ్తున్నాం. ఆంజనేయ స్వామివార్
ఆహా గుండు కుక్క ఊ
ఊ
ఇంకేం చేస్ ఏం లేదు బాగా పడుకున్నాను.
రేంజేస్ సరే సీతారాముల కళ్యాణ రోజు
థంయూ ఆ మార్నింగ్ లేసీ బయట్ ట ఊడ్చి ఛల్లి మార్నింగ్ లేసి బయట ఊడ్చి ఛల్లుకొని. నే దేవుడి కాడ దీపం ఇట్లా అన్ని ప్రిపేర్ చేసుకు మ్యాంగో త్వర వేసుకొని కొబ్బరికాయ ఇట్లా పులివర తీసుకని అక్షంతాలు కలుపుకొని పో. తందేవుడు కాడకి
అవునా
మీకు అక్కడ వేఅతేర్ ఎట్లా ఉంది
స ఇనే ఉందండి మొత్తం ఉంద సారు
ఇవాళ ఎండా బాగుంది.
రూమ్ లో నుంచి ఎలా చాలా వేడైతుంది అసలు
అ
పుల్లంటే పులండు ఉంది బయట
ఆ ఎళ్ళకి వాళ బాగుందిసలు ఈ ట్వల్వ్ వరకు ఎంత ఎండ కొడుతు ఈవనింగ్ వరకు ఎంత ఉండ ఉండాలి
ఆ అవును అదే
హ
అ
మ మళీ వెళ పెట్టుంటారు ఏమైండ. టం చేశారా లంచ్ చేసారా
ఆ లేదు లేదు ఇల చేలి
ఆ ఆ చేయలే ఇంకా ఎప్పుడే వంటలు అయినాయి.
హలో
మక్కలు ఇట్ల అన్నీ ఏం లేసి ఆ మూవి చూసా మనం టీవి చూ కానీ ఇప్పుడు మా బాబు బాబు బూ చిన్నగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ చూడట్లేదు మూవీస్ టీవి
సీరియల్సు చూస్తారా సీరియల్స్
ఆ ఆ సీరియల్స్ కార్తిక దీపం కార్తీక దీపం సీరియలు ఇంటింటి రామాయణం సీరియలు ఆ
ఆ అవునవును ఆ హలో ఇంకేం సీరియల్ చూస్ స్తరు అంటున్నా
కార్తీక దీపం ఇంటింటి రామాయణం ఇంట్లో ఇళ్లాలు అనేది ఒకటి జూస్తా
అవును అవును బాంటది అది ఇంట్లో ఇల్లాలు
అవును
ఇంకా గుండె నిండా గుడిగం
ఆ సీరియల్ చూసినా కూడా సీరియల్ల లాగే ఉ అవును సీరెల్ల జూష్ నోడు సీరియల్ల లాగన్ ంతబాయిట్ టనే జరుగుతాన్నయి అందువల్లనే ఎక్కువ చూడాలన్నా గూడా వో అస్సలు ఇంట్రెస్టే అని పియ్యదు
ఆ అంటే సీరియల్లలో జూసి అందరు బయట ఇస్తున్నా
ఆ
ఉ
అట్లా ఇగ అందువల్ల గుడా సస్సస్ సీరియల్ చూడాలంటే గుడా మంచిగా అనిపియ్యదు ఓ టైం లా ఊను ఇంకేం చేస్తున్నాను
ఏం జేస్తలేను ఇంకా ఇప్పుడే స్నానం చేసి వచ్చా నేను కొన్ని క్లాత్ ఉంటే క్లాత్ వాస్ చేస్తున్న
ఆ ఇచ్చారా
ఆ రేప్ హాలిడేనే ఈ రోజు కూడా హాలిడేనే ఉండి ఫీజ్ రియబ రిన్స్ చ్చి హలిడే మంట
ఆ ఆల్డేస్ మరే ఎప్పటి వరకు ఇస్తారు మీకు చొప్పు
మాకు ఏమి ఇవ్వరు కాకపోతే ఈరోజు ఫీజు రియేంబెన్స్ ఉంది కాబట్టి హాలిడేస్ ఇచ్చిర్రు, రేపు శ్రీరామనవమ్ కాబట్టి రేపు హాలిడేనే ఇస్తారు.
ఆ హా
ఉ అఓ ఓ
అ
అవునక్క ఇంకా
ఇంకా చెప్పాలే
ఉ
మన ఇంటి
ఆ హలీడేస్ అంటే ఇట్లా వన్ టూ డేస్ అంటే వెళ్ళాము ఒక ఇల్లు సీరియల్ గా ఫోర్ డేస్ అయినా వన్ వీక్ అయిన ఇస్తే వెళ్తా
ఉహు
హు స ఆ ఏది సీజన్ అన్ ఇష్టం
మాకు కూల్ సీజన్ అంటే ఇష్టం చలికాలం ఇష్టం ఎక్కువ చలికాలం ఎండాకాలం అంటే కూడా ఇష్టమే కానీ ఎండవే ఎండ ఎక్కువ ఉన్నా కూడా బయటిక్ వెళ్ళాలంటే ఊక్కే ఎండ ఎక్కువ స్తుందికాదన్
ఎవ్ చేయలేమసలు
ఆ ఈవ్నింగ్ ఎల్లాలి ఈవ్నింగ్ వెళ్ళితే ఇకా వో అదే చలికాలంలో అయితే ఎండ ఎక్కువ ఉన్ ఉంటది కాబట్టి ఏ పనులైనా పొద్దున్నే చేసుకోవచ్చు. కొంచెం బయట కూర్చోచ్చు ఎండ కూూరకి ఏంచే తాన్ అప్పుడు ఇగ ఏ టైంకైనా బయటికి వెళ్ళి షాపింగ్ అయినా ఏదైనా చేసుకోవచ్చు
హ